హలో హలో ఆ ఏం జెస్తున్నావ్
నువ్వేం చేస్తున్నావు?
ఏం జేయట్లేదు నేం గుడా తిన్నావా
తింటూఉన్నానక్క
ఏం తింటున్నాం
మ పిన్ని బయట నుంచి వచ్చేటప్పుడు సమోస తెచ్చింది తింటున్న
ఆహా హా, ఓకే
హ్మ్ అక్క ఏం లేదు మొన్న హలీం చేసావు గదా చాలా బాగుంది పంపిచావు కదా
అవునవును బాగుదిరింది కదా
చాలా బావుంది ఎలా చేసావు?
ప్రొసీజర్ చెప్పనా? చేస్తావా ఇంట్లో ట్రై చేస్తావా
ట్రై జేస్
నేను హాఫ్ కిలోనే నే తీసుకుంది హాఫ్ కిలోకి బాగొచ్చింది ఒక్ కటన్ టెన్ బాల్స్ దాకా వచ్చింది. అంత తిన్నారు నాక్ కుండా నాక్కొని తిన్నారే బాబు, కాక్పోతే నెయ్యి బాగా పడుతుంది నెయ్యి కొంచెం ఎక్ క్కువ పెట్టుకుంటే బాగుంటది బయటే యట్లే అంత నెయ్యి కాకపోతే నేను ఏసా ఇంకా ఇంట్లో ఉంది కదా అని ఏసా. బాకుదిరింది నాక్ బయటి దాని కన్నా అసలు ఇంట్లో చేసిందె చాలా బాగొచ్చింది అసలా మ్మ్ ఏమో హాఫ్ కిలో తీసుకొని మటనూ ఫస్ ట్ బాగా కడిగేసేసి ఆఁ ఈ ఈ ఉల్లిపాయి సన్నగా కట్ చేసి ఏసి ఉల్లిపాయి పచ్చిమిరకాయి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు, కారం, పసుపు బాగా పట్టిచేసి వాటర్ పోసేసి, లైట్ గా వెయ్ సాల్ట్ మళ్ళీ దాంట్లో వేస్తాము సో అందుకని లైట్ గా వెయ్ మళ్ళీ ఊరికనే పట్టేసిద్ది ముక్కకి లైట్ గా వేసేసి బాగా ఫిఫ్టీన్ విజిల్స్ చ్చేదాకా బాగా ఉడికించాలి. వాటర్ కొంచెం ఎక్కువే పోయి ఎందుకంటే ఎక్కువసే పు విజిల్స్ పెట్టాలి కదా, మళ్ళీ మాడింది అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అందుకని కొంచెం వాటర్ ఎక్కువే పోసేసి, హై లో పెట్టేసెయ్ ఒక ఫిఫ్టీన్ విజిల్స్ వ చ్చేదాకా ఉంచేసేసి దింపేసి బాగా స్మాష్ చేసేయ్ మె త్తగా ఆ పప్పుగుత్తి తీసు బాగా దంచేసెయ్ మెత్తగా బోన్ లెస్సే తీసుకో బోన్ కావాలంటే బోన్ కూడా తీసుకోవచ్చులే, బోన్తో కూడా బాగానే ఉంటది ఎందుకంటే బయట వాళ్ళు ఏసేది బోన్ తోనే ఏస్తరు. బోన్లెస్ తో అసలు చెయరు. బోన్ తోనే బాగుంటది నాకు తెలిసినంత వరకు. నేను మామూలుగా మొన్న బోన్లెస్ తెప్పించా గానీ బోన్ తో బాగుంటుంది. సో తీసుకొని బాగా పప్పుగుత్తి తీసుకొని బాగా స్మాష్ చేసి చేసేసి పక్కన పెట్టేసుకో. తర్వాత బాండి తీసుకొని అన్ని టూ, టూ స్పూన్సే అంటే హాఫ్ కిలోకి చెప్తున్నాను. ఒకవేళ కేజీ కేజీ మటన్కనుకో దాన్ని డబుల్ చేసుకో. సరేనా సో ఓ రొండు రొండ స్పూ మూన్ లో కందిపప్పు రెండు స్పూన్ల ఎర్ర కందిపప్పు దొరుకుతది నీకు డిమార్ట్ లో, అది తీస్కో
మ్మ్ ఓకే అక్క.
మ్ ఎర్ర కందిపప్పు కందిపప్పు టూ స్పూన్స్, ఎర్ర కందిపప్పు టూ స్పూన్స్ తీసుకో, ఈ గుండ్లుంటది కదా మినప్పప్పు మినపప్పు టూ స్పూన్స్ లైట్ గా ఒక పెప్పర్ ఒక సిక్సో, సెవెనో పె ప్పరేయ్ అయి ఉంటయి కదా
మ్మ్ ఆఁ
న్సేసి ఓట్స్ ఒక టూ స్పూన్సు
మ్మ్
ఓట్స్ ఆ ఇంకా ఈ రవ్వ ఉంటది కదా గోధుము రవ్వ గోధుమ రవ్వ ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకో, సాలాలో వచ్చేసి బిర్యానీలో వేస్తారు కదా షాజీర ఒక టూ షాజీరా కొంచెం ఆ జీరా కొంచెం, జీలకర కొంచెము, ఇంకా పువ్వు ఉంటది కదా! ఆ పువ్వు ఆ అది జాజికయి జాప త్రి జాజికాయి ఆ అవన్నీ వెయ్ ఆ లవంగం పువ్వంటరు కదా అది అవన్నీ వేసేసేసి ఫస్ ట్ లైట్ గా సిమ్ పెట్టేసుకొని బాగా వేగనివ్వు బాండీలో, ఈ రోస్ ఉంటే రోస్ కూడా తీసుకో రోస్ పెటల్స్ ఏస్తే కూడా బావుంటది. తీసేసుకొని బా గా మాడకుండా లోజ్, లో ఫ్లేమ్ లో పెట్టేసి బాగా వేయించుదాన్ని. రోస్ట్ చేయ్ బాగా, రోస్ట్ చేసేసిన్ తర్వాత్ త లాస్ట్ లో నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు ఏసుకో అవి గూడా బావుంటాయ్. వేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసేయ్ బాగా వేయిచ్ చుకొని పప్పు దిసుకొని పెట్టు, ఆరానీవు బాగా ఆరిన్ తర్వాత అవన్ న్ని మిక్సీ పట్టేసేయ్ బాగా మెత్తగా, ఈ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాపప్పు కూడా వేయ్. ఈ మూడు కూడా వేయ్, మూడు వేసేసి బాగా మిక్సీ పట్టేసేయ్. మాక్ససి, మిక్సీ పెట్టేసినాక బాగా మెత్తగా అయిపోవాల పౌడర్ లాగా వస్తది. పెట్ అది ఏం చేస్తాం అంటే నెయ్యి, నెయ్యి ఒక ఫోర్ టేబుల్ స్పూన్సు. ఆ ఆయిల్ కూడా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ హాఫ్, హాఫ్ తీసుకో ఇది ఎన్ని తీసుక్ నది కూడా అనే తీస్కో, గీ అను ఆయిల్ ఏసేసేసి బాండిలో ఈ పౌడర్ కూడా దాంట్లో వేసే సి బాగా కాలబెట్టు చాలా సేప్ టై పడుతుంది. బాగా కలబెట్టేసినాక మొత్తం నీకు ఆయిల్ అంటూ బయట్ పై కొస్త్ తా ఉంటదాన్మాట బుడకలు, బుడకలుగా బయట్క్ వచ్చేయాలి వాట్ ఆయిలు, వచ్చేసాక ఈ స్మాష్ చేసింది తీసి దాంట్లో వేసేయ్. వేసేసిప్ పొదీనా కొత్తిమీర కడిగేసి నిట్టుగా, తాత్ తురిమేసి దాంట్లో వేసేసయ్. బాగా కలబెట్టు అండ్, ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫస్ట్ చేసి పెట్టుకో.
హుహ్
బ్రాన్య, బ్రౌన్ ఆనియన్స్ ఎన్ ఎంత ఏస్తే అంత మంచిది ఆ ఫ్లేవర్ బాగా వస్తది. బ్రౌన్ ఆనియన్ ఇస్కే బాగ్ వసది ఫ్లేవరు
హుం ఓకే అక్క
బాగా వి వేయిచేసేసి దాంట్లో వేసేసాయ్ మళ్ళీ లాస్ట్ లో తీసేస్ నీకు ఆ అది ఎలా అయిపోయిందని ఎలా తెసలుస్తదంటే, నీకు కలబెట్టేటప్పుడు ఇంకాస్ పూనుగ్ గాని ఆ ఆవ్ గిన్నెకి గాని అట్టుకొందు అనమాట హలీం
హుహు్
పుహ్ అంటే ఆయిల్ అంతా వదిలేస్తా ఉంటదానమ్మట, నీకు దానికి దాన్ని పట్టుకోదు. నీకు అప్పుడే అర్థమయిపోతద్ది ఓకే అయిపోయింది. కన్సిస్టెన్సీకి వచ్చింది అని నీకు అర్థమయిపోతద్ది తిప్పేటప్పుడే. ఆయిల్ అంతా అంటే చుట్టుకొని వసది అనమాట నీకు గిన్నెకి అను దానికి కల్ప్ ఇట్లా వెట్టే దానికి కియావ్ పైకేంత్తగానే కానీ నీకు అసలు ఇంకా స్టిక్ అవ్వకూడదు స్టిక్ అయిందనన్ టింకా ఉడకబెట్టాలని అంటాం. స్టిక్ అవకుండా ఊడిపోతా ఉంటది అనమాట అప్పుడు నీ నిగ్ దంపేసుకో కొచ్చు దిపేసుకొని, బౌల్సులో సేవా జేసేసుకొని, పైన బ్రౌన్ ఆనియన్సు రో ఈ రోస్ట్ చేకో ఈ ఆమ్ జీడిపప్పు బాగా రోస్ట్ చేసుకో, ఆ రోస్ట్ చేసుకొని దాని మీద ఏసుకొని నిమ్మకాయ జలుకొనిం, కొత్తిమీర వేసుకొని తింటే సూపర్ ఉంటది. హు మొన్న మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా పంపించాను చాలా బావుందాన్నారు.
హుహ్ అదే అక్క చాలా బావుంది, అందుకని ఆ
పేరింగ్ మొత్తం చాలా బావుంది, చాలా బావుందడి. ఇంట్లోనే తింటాం బెటరే ఓవబ్ బయట వాళ్ళు ఏమేమ్ ఎస్తరీ ఇదోకటి తగులుకుంది బయట వాళ్ళు ఎందు కుక్కలనో ఏస్ నారాధింది అని ఇంట్లో డాడీని అడిగితే అరుసాడు. అసలు తీసుకురానుంటే, తీసుకురాని అన్నాడు. ఇంకందుకే నీన్ ఇంట్లో చేసుకోండి అని అంటే ఇంగా ఇంట్లో చేసా. సరే అదేం పెద్ద బ్రహ్మ విద్య ఏంటి అని. చేసా, బా కుదురింది అసల్ నిజన్ బావుంది కదా, హు అవును బా అవును బయట వాళ్ళనాం, అంటే మసాలాస్ అవి కరెక్ట్ గా పడ్డాయ్. అందుకని బాకుదిరింది అస్లా నేనే ఎక్స్పెక్ట్ జేయలే అనియన్ నాలో ఇంత టాలెంట్ ఉందని.
కానీ బాగా ఎంజాయ్ చేసారబ్బ అందరూ
ఉమ్ బాగుందక్క
ఉమ్ ఆయన కూడా రెండు సార్లు రెండు సార్లు పెట్టించుకోని తిన్నాడు
మళ్ళ ఏళ్లాసోచ్చి మళ్ళి రంజాన్ మాసమయిపోయి అయిపోయిందని టెన్షన్ కూడా అవసరం లే ఇంక ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోని తినచ్చు
ఊ అవునక్క
ఒక్కసారి చేయటం కుదిరింది కదా ఇంకా చికెన్ తో కూడా చేయమని అడిగాడు ఇంకా నాకు కుదరలేదు ఆయనకి కుదరలేదు చికెన్ తేడానికి ఎవరి లేరు ఈనేమో విజయవాడ వెళ్ళి ఉన్నాడు ఇంకా అందుగనేసి ఇంకా తెప్పిలా లేదంటే చికెన్ తో కూడా ట్రై చేద్దాము అది ఎలా వచ్చుద్దో చూద్దాం అనుకున్నా
ఉమ్
ఉమ్ ఒకే ట్రై చేయ్ అక్క ఈసారి
ఆ చేస్తా చేస్తా అదే ఇంకా నెక్స్ట్ మటన్ అయిపోయింది ఇంక చికెన్తో ట్రై చేస్తా బా కుదిరితే ఇంకా ఇక ఇదే పర్మనెంట్ రెసిపీ కింద పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు
అంతే బావేలాగో బయట ఫుడ్ తినరు కాబట్టి నువ్వు చేసి పెట్టు తింటారు
ఉమ్ అవును
ఇంకేంటి ఉమ్ చెప్పాలక్క ఆఫీస్ నుంచి వచ్చావా
ఆ వచ్చాను వచ్చాను
ఉమ్ ఇంకేంటక్క
ఎప్పుడైపోతయి నీకు ఎగ్జామ్స్
ట్యూస్డే అయిపోతాయి అక్క లాస్ట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ ఉమ్ బా చదువుతున్నాక్క
ఉమ్
ఉమ్
సమ్మర్ కూడా ఎక్కువగా ఉంది అసలు ఈసారి చాలా
ఉమ్ ఓకే అక్క మా మాకు ఇంకా మాకు చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదక్క కాలేజీకి వెళ్దా అనుకుంటే ఇంకా అక్కడ నిలబడుకుంటే చాలా ఎండుంది
అదే అదే
ఉమ్ బస్ కోసం ఇంకేంటక్క ఏం లేదు
ఏం ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్
కెమిస్ట్రి
ఆహాహా ఓకే
ఉమ్
బా ప్రిపేర్ అవు
ఓకే అక్క
ఉమ్ ఏం చేస్తుంది పిన్ని
ఏముంది సఏం లేదు పడుకోని ఉంది
ఉమ్ బాబాయి
బాబాయ్ ఊర్లో ఉన్నారు
ఉమ్ బావ ఎందుకెళ్లాడు విజయవాడ
వాళ్ళకి ఏవో గేమ్స్ ఉంటే వెళ్లరు
ఉమ్
ఇప్పుడే చేస్తున్నారు ఫోన్ చేస్తున్నారు కొంచెం లేట్ అవుతుందని చెప్తున్నారు
ఉ
ఉ వస్తాడు ఈ నైటికి నిన్న వెళ్ళాడు నిన్న నైట్ వెళ్ళాడు
అవుని ఉమ్
ఉహు ఏదో జానల్ గేమ్స్ అంట రన్నింగ్ లో సెలెక్ట్ త్తగి ఈ రోజు కప్పుకో ఓడిపోయి వస్తున్నాడు పాపం మీ బావ ఏడిపు మొహంతోటి
ఇంకా అల్లే అక్క
ఆయన ఎప్పుడు కొట్టలేదు లే నేనేం ఫీల్ అవను
ఇంప్రెస్ చేయాలి కదా అక్క ఉమ్ ఓకే ఇంప్రెస్ చెయ్ అక్క బావని
నేను ఎందుకు చేస్తాను ఇంప్రెస్ చేస్తే మీ బావ చేయాలి గని నన్ను
ఇంప్రెస్ అంటున్న ప్రౌడ్ ప్రౌడ్ గా ఫీల్ అవ్వు అయ్యో మా ఆయన ఫా ఆడస్తున్నారు కదా అని
ఏంది ఆడి కప్పు తెస్తే కదా ప్రౌడ్ గా ఫీల్ అయేది ఓడిపోతే కూడా ప్రౌడ్గా ఫీల్ అయితారా అయిక మీ ఊర్లో అయితారు ఏమో లే
అవుతారు అక్క
ఉ సరే సరే చదువుకో
ఉ బాయ్ అక్క